హా వినిపిస్తాంది అండి. బావున్నరా అండి? హలో
ఆ వినపడుతాందండి. మీకు వినపడతాంద నా వాయిస్? ట్ ఆ ఏం చేస్తన్నారండి?
ఏం లేదండి. ఊర్కె ఖాళీగా ఉన్నా. సండే కదా!
అవును నిజమేనండి. వీకెండ్స్, వీకెండ్స్ అంటే, ఎంజాయ్మెంట్ అంతే కదండి. కానీ వర్షం పడుతాంది బయటకి ఎక్కడికి ఎళ్ళలేకున్నున్నాం. మీరండి?
మేం గూడ అంతే అండి. వీకెండ్స్ ఒస్తే ఏం లేదు వీక్ డేస్ లొ వర్క్ చేసింటాం గా వీక్ సరే తిని పడుకోవడం హాయిగా ఉండడం అంతే.
మ్ ఒక రోజంతా పడుకోనేకే సరిపోతుంది కదండి!
అవునండి. వన్ డే అంతా అదే సాటర్డే మొత్తం అదే సరిపోత్ ఇంకా సండే ఇంకా, నెక్స్ట్ మండే స్టార్ట్ అయితుందనేసి, అదే బాధతో ఇంగ పడుకొని అలా ఉండిపోవడం.
నార్మల్గా ఏం చేస్తారండి వీకెండ్స్ ఒస్తే?
వీకెండ్స్ ఒస్తేనా ఏం లేదండి. నార్మలే ఇంకా సై ఇంగ ఫ్రైడే నైట్ ఎ క్కడికో అక్కడికి ఎళ్ళిపోతాం. ఇంకా ఫ్రై ఇంగ సాటర్డే నైటు, వరకు అలా ఉండి, ఇంగ సాటర్డే ఫుల్ నిద్రపొయి, సండే లేయడానికి హాఫ్ డే అయిపోతది. ఇంగ చేసుకొని తినేసి, అయికే ఈవనింగ్ అయిపోతది, ఇంకంతే. ఇలా అయిపోతుంది వీకెండ్స్.
మ్. అయితె మీరు వీకెండ్స్ మంచిగా ఎంజాయ్ చేస్తారండి.
ఆ ఏదో ఒకలాగ అంతే ఇంకా ఇం ఇంట్లో ఉండి బొరు కొడుతుంది. ఇంకా ఎప్పుడెప్పుడు ఫ్రైడే ఈవినింగ్ అయితుందా! బయటికి ఎళ్ళిపొదామా అని ఉంటాం అండి.
ఎందుకంటే వర్క్ అంటే చాలా ప్రెజర్ ఉంటది కదా అండి?
అవునండి
మీటింగ్స్ ఉంటాయి కాల్స్ ఉంటాయి. మేనేజర్ స్ట్రెస్ ఒకటి టీమ్ లీడ్ స్ట్రెస్ ఒకటి ఉంటది. కోలీగ్స్ తో ప్రాబ్లమ్ అయితది. మన వర్క్ అసైన్ చేసిన తర్వాత డౌట్స్ వాళ్ళని వీళ్ళని అడిగి, చేయాలంటే ఇబ్బంది పడతారు. టార్గెట్స్ ఉంటాయి
హేట్స్ లిమిట్ ఇది పెద్ద హెడ్డెక్ ఆ మేనేజర్ వాళ్ళతో ఎలా అయినా మేనేజ్ చేయొచ్చు ఈ లిమిటెడ్ టాస్క్ సెకండ్ టైమ్ లో కంప్లీట్ చేయాలని చెప్తారు అప్పుడు చాలా స్ట్రెస్ అయిపోయి మొత్తం బడ్డన్ అంతా ఆ అలా ఉంటదండి
ఫ్రైడే ఇచ్చిందంటే ఇంగా ఫ్రైడే అంటే ఫన్ ఫ్రైడే వీకెండ్ మోడ్ స్టార్ట్ అయిపోతది
ఇప్పుడప్పుడు ఇంకా ఫ్రైడేస్ స్టార్ట్ అయిద్దా ఇంకా ఇంకా ఫ్రైడే స్టార్ట్ అయితే ఇంకా ఎప్పుడప్పుడు ఈవనింగ్ సిక్స్ అయిపోయిద్దా
వీకెండ్ ఫ ఫ్రైడే వచ్చిందంటే వీకెండ్ మోడే అంతే కదండి
ఆ అంతే అండి వీకెండ్ ఇంకా వీకెండ్ తో సంబంధమే కాపోతే కొన్ని సార్లు వర్క్ ఉంటది ఉంటాయ్ అర్జెంట్ వర్క్ ఉందంటే ఇంకా ఫ్రైడే కూడా ఏం పెద్ద వీకెండ్స్ లా అనిపియదు ఆ రోజు కాకపోతే వీకెండ్ ఫీల్ ఇంకా మనకి సాట్డేస్ అంటే వచ్చేస్తార అని అది ఒక ఫీల్ అంతే
అవునండి అది నిజమే హ్మ్మ్ ఏం లేదండి సాటర్డే అంతా నిద్రపోతాము ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ హాఫ్టర్నూన్ వరకు బయట బ్రేక్ఫాస్ట్ చేస్తాం మళ్ళీ బయట తల వాష్ చేసుకొని ఇదంతా సాటర్డే అయిపోతది
హా అగ్రిమెంట్స్ ఉన్నాయండి
సండే అట్లా స్టార్ట్ అయ్యాశ్ అట్ బయటకి పోయేచ్చేసరికే కి సండే అయిపోతాది
ఆ
ఉమ్మ్ ఇంకేం చేస్తామండి
ఇంకేం చేస్తాం ఇంకా మందు వాడకపోతే అవును కోడుగా ఉండే ఎక్కడైనా ట్రిప్ ప్లాన్ చేయలేదా అని
ట్రై చేద్దాం అనుకుంటున్నామండి కానీ ఇక్కడెం మళ్ళీ వర్షాలు ఎ ఎక్కువ అయితే ఇబ్బంది బడాలి కదా సో అందు కని ఆలోచిస్తాన్నాం కొంచెం ఆలోచిస్తున్నాం
అఓకే ఏం చేసారండి భోజనం
ఉమ్మ్ ఇంకా లేదండి మీరు అండి
ఇంకా లేదండి అవును మీ సైడు స్పెషల్ ఏంటండి
ఫ్రైడేనా అండి ఈ రోజా అండి
అంటే నార్మల్ గా ఫుడ్ ఐటెమ్స్
నార్మల్గా ఏం స్పెషల్ ఏమి ఉండదండి నార్మల్ రోటీన్ అంతే దోస పూరి ఇడ్లీ చపాతి ఇంతే ఉంటాది
ఫేమస్ అంటే తెలుసా మాకి
ఉ హు గని వడా అండి
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కువ అదే తింటారు
ఓకే ఏమండి శ్నక్స్ ఇప్పుడు లంచ్ అయిపోయిన తర్వాత శ్నక్స్ కి ఏమన్నా ప్రిపరేస్ అన్నారు
లంచ్ ప్రిపేర్ చేయలేదండి చేయాలి మీరు స్పెషల్ ఏంటండి సండే.
ఏం లేదండి ఈరోజు నార్మల్ అండి దేర్ ఇజ్ నో సండే ఫలస్ దిస్ వీక్ అడే.
అవునా
ఇంకేమండి చెప్పలండి వీకెండ్స్లో బయటకి ఎక్కడికి వెళ్ళన్న వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్తారండి
ఇప్పుడు అయితే ఎటు వెళ్ళలేదు వెళ్ళాలి అనుకుంటున్నా ఈవినింగ్ కానీ అట్లా మాస్ సైడ్ చెరువు కట్ట ఉంటది అక్కడ బురుగులు బాగా ఫేమస్ అనమాట
ఉహు
ఎక్కువ అటే వెళ్తాం ఇంక సినిమాలు ఇంకా ఇప్పుడు సినిమాలు ఏం పెద్ద లేవు సినిమాలకి వెళ్తాం నార్మల్గ
ఊ
ఇంకా అంత హోమ్ టౌన్ లోనే తిరుగుతాం అనమాట బయట ఎటులే ఎందుకంటే టూ డేస్ ఎ కదా
అవును టూ డే స్మల్ ట్రిప్ ఏదన్న ప్లాన్ చేయొచ్చు అండి వితిన్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్
ఆ చెయొచ్చు మళ్ళీ వచ్చేసే మండే అవుతుంది మండే రాడానికే టైర్డ అయి మళ్ళీ ఉంటది అట్లనే సరిపోతాది కదా అండి మళ్ళీ ఎక్ట్రాలు
టే మన్ తెలీయ కానీ టూ మంత్స్ వన్స్ కానీ టూ లీవ్స్ తీసుకోవాలి ఫ్రైడే సై
ఆ
అప్పుడు వీకెండ్స్ లాంగ్ వీకెండ్స్ ఎంజాయ్ చేయచ్చు
అవును అదే అనుకుంటాన్నానండి
అప్పుడు మనకి మనకి కొంచెం ఫ్రీగా ఉంటుంది హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చు
ఆ అవునండి
ఇంకేమండి వీకెండ్స్ లో ఎగ్జిబిషన్స్ అట్ల ఎంపోలేద హాలిడేస్ అయిపోత ఉన్నాయ్ కదా
హాలిడేస్ అయిపోతున్నాయి హాలిడేస్ స్కూల్స్ ఓపెన్ అయినాయండి మా పిల్లల వెళ్తున్నారు ఆ హాలిడేస్ అయిపోనాయి లాస్ట్ వీకే ఆ ఇంక బుక్స్ కి డెకరేషన్ దానికి షీ షీట్స్ వేయడము దానికి స్టిక్కర్స్ అతికీడము ఇదే పని సరిపోతుంది వీక్ వచ్చే వీక్ అంతా కొత్త బుక్స్ కొంటం
నిజం అండి బుక్స్ కొనల బ్యాగ్స్ కొనల్ల స్టేషనరీ కొనాల ఇల మళ్ళీ దానికి లేబుల్స్
నండి అ స్కూల్ ఈ కర్చు ఎక్కువ ఉంటది ఆ మనం చిన్నగ ఉన్నప్పుడు ది బెస్ట్ అనిపిస్తుంది
ఉహు ఉహు ఉ సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి ఇంక స్కూల్ అంటే ఏడుపులు స్టార్ట్ అయితయి పాపం వాళ్
ఆ హోం వర్క్ మళ్ళీ బాధ ఉంటది మళ్ళీ ఇంకొక హ్యాపీనెస్ కూడ ఉంటదండి ఎందుకంటే కొత్త ఫ్రెండ్స్ వస్తారు కొత్త క్లాసు కొత్త టీచర్సు మళ్ళీ ఆ బెంచెస్లో మనం పక్కన ఎవరు గూర్చుంటారు అని ఒక ఎగ్జైట్మెంట్ ఉంటాది
అవునన్ నిజమాదయితే మీరు చెప్పేది గూడ
హా ఇంక టీచర్స్ కొత్త టీచర్స్ ఒస్ సారు న్ కొత్త నోట్ బుక్స్ ఇంకా ఫిఫ్త్ నుంచి సిక్స్త్ కెళ్తే ఇంగ పెన్ తో రాసాం అన్నాదొ క ఫీల్ ఉంటాందా ఇగ పెన్నేస్తారు అప్పుడు ఇగఖ అప్పుడ్ ఇంకా బెంచెస్లో ఆ అలా వుంది అవునండి
ఊమ్ ఇంకేమండి అయితే వీకెండ్స్. నార్మల్గానే రోటీన్గా అయిపోతూందనమాట
అవునండి ఈ మధ్య కొంచెం పొట్టీన్పోతుంది ఎక్కడే తిరయడం లేదు ఇంట్లోనే ఉంటున్నాం ఆల్మో
ఉహూ నిజమేనండి ఇంత వరకు సమ్మర్ లో ఎండల్ ఎక్కువ్ నిన్నాయి ఎక్కడికెళ్ళలేదు ఇప్పుడు సడన్ గా వర్షాలు స్టార్ట్ అయినాయి ఉన్నట్టుండి ఇప్ ఇప్పుడు వర్షంలో బయ్ కెళ్లలన్నా ప్రాబ్లమ్ అయిపోతది ఎప్పుడన్నా మనం పోతాము మ్మళ్ళీ ఉన్నట్టుండి క్కువ వర్షాలొచ్చేస్తే ప్రాబ్లమ్ అయిపోతది
అదే అండి ఇప్పుడు మళ్ళీ వర్షాల్ ఒస్తున్నయ్ కానీ తిరగాలండి ఇంకా ఈ వర్షాలు ఎండలు అనుకుంటే మనం తిరగలేం మళ్ళీ ఇప్పుడ్ నెక్స్ట్ మళ్ళీ చల్ కాలం స్టార్ట్ అయితద్ మళ్ళీ చలి అని జెప్పుకుంటాం
కానీ చలికాలంలో మంచిగ కొంచెం కొంచెం పోచండి ఎట్లా ఒగట్లా ఊ
ప్లాన్ చేయాలండి ఇక ట్రిప్ గట్టిగా ఈ సారి నచ్చ నెక్స్ట్ మంత్ లో అలా ఎటన్న
చేలండి నిజంగనే జేయాలా
హ్
మేము గుడ చేయాలనుకుంటన్నాం ఒక ట్రిప్పు ఫ్రెండ్స్ నిజమేనండి యె అదేంటిదో ఒక ప్లాన్ జేయ్యాలండి ఒక మంచి ప్లేసె చూసి ప్లాన్ చేసుకోవాలనుకుంటన్నాం మేమ్ గూడ
ఆ ఎళ్లానండి మంచి కూల్ ప్రదేశానికి
అవునండి ఆల్రెడీ హాఫ్ ఇయర్ కంప్లీట్ అయిపోతంది గదా సో ఇంక లీవ్స్ నీ యూటిలైజ్ చేసుకోవాల
అవును మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి అవి క్యారీ ఫార్వర్డ్ అవ్వవ్ ఏమో కదా ఊమ్ ఇంకేమండి
ఇంకేం జెయాల చెప్పండి
అయితే ఈరోజ్ సండే స్పెషల్ ఏం చేసుకోలేదా అండి
అహ లేదండి హీ రోజ్ ఏం చేయలేదండి మీ ఈరోజ్ నార్మల్ అండి కొంచెం వె క్లైమేట్ బాలేదు గదా మళ్ళీ ఫుడ్ చేంజెస్ ఒస్తే మళ్ళీ ప్రాబ్లం అయితది
ఉమ్ ఓకే ఓకే అండి ఈ క్లైమేట్ కు కూల్ క్లైమేట్ కి కొంచెం హాట్ గా కారం గా తింటే బాగుంటాది మాకు కదా అండి
ఉ
ఆ
ఇంకేమండి చెప్పాలా మీరే
ఉ చెప్పాలండి మీరే
ఏం లేదండి బయట పని సాగుతంది కొంచెం
కే ఉ ఓకే అండి సరే మరి బాయ్ ఉ